నకారం నమస్కారం అండి శుభ మధ్యాహ్నం శుభ మధ్యాహ్నం శుభ మధ్యాహ్నం మీకు కూడా భోజనం చేసారా అండి
ఆ చేసామండి
ఏమ ఏమీ వంట చేశారండి ఈ రోజు
ఈ రోజు సాంబార్ పప్పుచారు చేసాను అన్నము ఆ బెండకాయ ఎన్నో పల్లీలు కలిపి మనం ఫ్రై డీ ఫ్రై చేసుకుంటాం కదా ఆ అది కొంచెం పెరుగు అపడాలో
పెరుగు సాంబారు చేసారా లేకపోతే పప్పు వేరు చారు వేరు
లేదండి సాంబార్ అందుకే కలిపి చెప్పా పప్పు చారు
ఆహా సాంబార్ అంటేనే పప్పు చారు దాంలో మళ్ళీ సోరకాయలు వం
ఆ ఏసాను ఆ సోర కాయ వేశాను ములక్కాయలు టమాటా వంకాయలు ఆ దొండకాయలు
ఉ గణేష
ఇట్లా వేసి ఆ సాంబార్ ప్రిపేర్ చేసా తర్వాత త్తా బెండకాయ అనేది డీప్ ఫ్రై చేసుకున్నాం పల్లీలేసి కొంచెం సాంబార్లకు క్రిస్ పి కృస్
అవునా ఆ పెరుగు తప్పనిసరిగా కావాలండి ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్ కదండి కంపల్సరీ చానా హీట్ ఉంటది బాగా ఉమ్మ్ ఏంటుంటది ఇది ఆల్రా ఆల్రెడీ ఆల్రెడీ వేడి చాలా ఉన్నదండి అంటే ఎండలు విపరీతంగా పెరిగాయి
అవునవును
ఎండలు విపరీతంగా పెరిగాయి చానా ఎండలు ఉన్నాయి ఇప్పుడే చానా ఉక్కపోస్తున్నది
అవునండి కూలర్లు స్టార్ట్ అయినాయండి
కూలర్లు స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఈ మధ్యనే ఇంకా కరెంట్ కూడా పోతున్నది
ఆ మనకి కరెంటు కూడా కట్టింగ్ నిన్న అసలు మాకు అసలు కరెంటే లేదు
టింగ్ కూడా స్టార్ట్ అవుతున్నది ఆల్రెడీ ప్పుడిప్పుడే డైలీ ఒక వెళ్ళినప్పుడల్లా ఒక గంట వెళ్తున్నది కరెంటు
హ్
పోయిన పోయినప్పుడల్లా ఒక గంట పోతున్నది ఎండలు కూడా బాగున్నాయని నైట్ ట్ లో కూడా నైట్ లో కూడా బాగా ఇబ్బంది పెడుతుంది కరెంట్ ఒక్కొక్కసారి కరెంట్ పోతాంది కరెంట్ లేనిది ఆ ఉండలేని పరిస్థితి ఉన్నదిప్పుడు
అవునండి
ఎందుకంటే కరెంట్ మళ్ళీ ఇప్పుడు ఈ ఇబ్బందులు బాగున్నాయి ఎండతోని ఒక వైపు గ్యాస్ ఇబ్బంది పెట్రోల్ ఇబ్బంది ఈ కరెంట్ ఇబ్బంది
అవునండి చాలా
అయితే ఈ మమ్మీ మీరు ఇక్కడికి వెళ్ళారా అండి ఏక్కడికి మన కొమరవెల్లి మల్లన్న కాడికి వెళ్ళారా మీరు
ఆ వెళ్ళామండి
ఆ ఎక్కడ ఉంటదండి అది
ఆ ఇటు మన జనగాం సైడ్ నుంచి వెళ్తారా అండి కొమ్మరల్లి ఆ జనగాం సైడ్ నుంచి అండి దానికి చాలా రూట్లు ఉన్నాయి అం నాకు తెలిసిన రూట్ అయితే జనగాం చీరాల నుంచి వెళ్తాము ఆ అక్కడ ఉంటది కొమరలి మళ్ళన్న
అక్కడ ఏ దేవుడు ఉంటారండి
మన మల్లికార్జున స్వామి ఉంటారండి ఆ తను భార్యలుద్దారు గొల్ల కేతా మా మేళల మాని ఇద్దరు ఉంటారు ఆయన కొండకే వెలిచిండ అంట కదా అక్కడ అవునండి
చాలా మహిమ గల స్వామి వారా
అవునండి చాలా అ అసలు చాలా భక్తులు వెళ్తారు అసలు ఎప్పటికి ఇక ఇప్పుడు ఇంకా చాలా వెళ్తారంండి ఎందుకంటే ఉగాది ముందుకు ఉగాది కి మనము పచ్చడి చేస్తాం కదా పచ్చడి తాపిచ్చి ఆ గుడి క్లోజ్ చేస్త
అంటే అడదాం కాలేదు
నేను చేసే పూజలు అయినా బోనాలు పట్నాాలు మన ఉగాది లోపే చేస్తా ఉస్తరనమాట ఆ ఉగాది ఆ ఉగాది తర్వాత చెయరండి ఎందుకు ఎట్ంటే ఉగాదికి కొత్త సంవత్సరము మనం కొత్త పచ్చడి చేస్త ాం కదా అందరం ఉగాది పచ్చడి చేసుకుంటాం ఆ ఉగాది పచ్చడి దేవునికి తాపించి గుడి తలుపులు మూస్ తరంట
మళ్ళీ ఎప్పుడు అ
ఆ అంటే ఇక మళ్ళా తెల్లారి తెలిసు చే దేవునికి పూజలు చేస్తారు గాని ఈ పట్నాలు బోనాలు అలాంటివి ఉండవుంటాం మళ్ళా మనకి సం సంక్రాంతి స్టార్ట్ అవుతది చూడండి ఆ ఇంకా స్టార్ట్గా ఇక ముందు డిసెంబర్ నెలలో సట్టి వారాలను వస్తాయంట అప్పా నించి ఆ ఇప్పుడు ఆయనకు బోనాలు చేయడం స్టార్ట్ చేస్తా ఉంటారు మళ్ళీ.
ఆహా అంటే ఇప్పుడూ అంటే ఉగాది పచ్చడ అనేది దేవునికి తాగిపిచ్చినమంటే అక్కడితో బోనాలు అనే ది ఇగ ఉండవిగా
ఉండవు అండి.
ఉండవు మళ్ళీ మళ్ళీ డిసెంబర్ లో సట్టివారం అనేది స్టార్ట్ అయి అప్పటి నుంచెల్లి మళ్ళీ మల్లన్నా
మళ్ళా బోనాలు పట్నాలు అన్ని అప్పట్నుంచి మళ్ళా దేవుని స్టా ర్ట్ అయి తయి అంటే నార్మల్ గా దేవుడు దర్శనం చేసుకుంటరు కాని ఇట్లా బోనాలు పట్నాలు అయితే వెయ్యరు. మళ్ళా ఇప్పుడు లాస్ట్ ఆదివారం అస్ స్తాను కాబట్టి ఇగా గంగిరేగి చె గంగిరేవి చెట్టు ఉంటదండి ఇది కొమరేల్లి మల్లన్న కాడా ఆ అక్కడ పట్నం వేస్తరు పెద్ద పట్నము అది మస్ చాలా అంటే బావుంటది. పెద్దవాళ్ళు వస్తరు ఆ రోజు విఐపీలు వస్ స్తరు, మన లాంటి సాదార న వ్యక్తులు, భక్తులు చాలా మంది వస్తరు. ఆ చెట్టుకి
చెట్టు కింద పట్నంమేయం చేసినం అక్కడ అయ్యగారు అండి మరి పట్నం వేసి
ఒగ్ ఆ ఒగ్లొలు ఉం టరు కదండి. వా వాడికి సపరేట్ అయ్యగారు మన ఈ అయ్యా గార్లు కాకుండా ఒగ్గొలేస్ చెస్తరండి వాళ్ళు బగ్గు కథలు చెప్పుకుంటూ దేవునికి మైల పోలు తీస్ స్తరు, ఆ కళ్యాణం చేస్తరు, నాగవెల్లి చేస్తరు. దేవునివి కొన్ని కొన్ని చోట్లల్ల అయితే దేవుని విగ్రహాలు కూడా మోసుకొచ్చి పట్నంల పెట్టి బాషింగాలు కట్టి పెళ్లి చేస్తరండి. ఆ
అంటే ఆరు ఆ ఆ రకంగా కూడా చేస్తారా
ఆ రకంగా ఇవి కూడా చేస్తరు అంటే ఇప్పుడు కొమ్మరవెల్లి మలన్న కాడేమో అలా చెయ్యరు పట్నమేస్తారు ఆ మనం బోనం చేస్తాం గాని మీకు గట్ గట్టుమల్లన్నాని తెలుసు ఉంట్ ఉన్నదో లేదో చిన్న పెండల్ల దగ్గర నుంచి ఉంట్ ఉంటదండి. అక్కడ ఏం చేస్తారంటే కి పట్టణానికి ఎవరైతే పట్నం వేసే భక్తులు ఉంటారో వాళ్ళు అమ్మవారిని అయ్యవారిని ఇద్దరినిఎ ఏత్ ము ఎత్తుకొస్తారు ఎత్తకొచ్చి పట్నంలో కూర్చోబెట్టి ఆ వాళ్ళకు మైలపోలు తీస్తారు తర్వాత ఆ బాషింగాలు గడతారు మన లేక్కనే మనం పెళ్లిళ్లు చేసుకుంటూ బాషింగాలు కట్
అచ్చు అచ్చు పెళ్ళిలాగానే
కొంచెం పెళ్ళి లెక్కనే దేవతలకు బట్టలు కట్టిస్తారు మనం తెచ్చిన బట్టలు కట్టిస్తారు బాషింగాలు కట్టి దేవుళ్ళకు పెళ్ళి చేస్తారు పెళ్ళి చేసిన తర్వాత త నాగబెల్లి చేస్తరు. నాగబెల్లి చే అవును నాగబ్ బెల్లి చేసిన తర్వాత మళ్ళా మనలాంటి భక్తులే ఆ విగ్రహాలను ఎత్తుకొని ఆ పట్నం చుట్టూ తిరిగి మళ్ళా దేవుని గుళ్ళో పెడతారండి వాటిని
ఆహా మళ్ళీ దేవు దేవుని గుళ్ళోనే
మళ్ళ దేవుని గుళ్ళో పెడతారు. ఇక్కడికి ఎంతో మంది ఒ ఐదు గురు వేస్తారా నలుగురు వేస్తారా పది మంది వేస్తారా చిట్టిలు ఎంత మంది ఉంటే అంతమంది మళ్ళా నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరైతే పట్ణం వేస్తారో మళ్ళా వాళ్ళు కూడా అదే విధంగా దేవుళ్లను మోస్కస్త తారు అదే విధంగా పెళ్లిి చేస్తారు అలానే తీసుకెళ్తారు అక్కడ మాత్రం దేవుళ్ళలను మనం మోసకచ్చుకునే అవకాశం ఉంటదండి గట్టుమల్లన్న దగ్గర ఆ అక్ అక్కడ ఇంకొక
ఇప్పుడు ఏమ ఎంత మంది జంటలు
మన ఎంత్ ంతమంది మీనిమ్ ఆ పది జంటలను కూర్చోబెడతారండి అంటే కొంతమందికి త్వరగా వస్తారు కొంతమంది అవు ఒకసారికి లేకున్న అంతక్వన్న తక్వచ్చినా కూర్చోబెడత్ తారు ఒక్కరున్నా కూర్చోబెడత్ రండి.
ఆహా భక్తులు ఒకవేళ
ఇప్పుడైతే చా మంది ఉంటారు కాబట్టి పది జంటలు ఎనిమిది జంటలు అట్లా కూఊర్చోబెడతారు కొంచెము తర్వాత పోదాము మెల్లగా నిదానంగా పోదామని కొంచెం ముందు ముందు వెళ్తారు కదా ప్రజలు భక్తులు అప్పుడు ఒక్క జంట ఉన్నా ఇద్దరు జంటలు ఉన్నా సేమ్ అలానే దేవుళ్ని మస్త కచ్చ భార్య భర్తలు ఇద్దరు తీసుకెళ్ళి మోసకచ్చుకొని దేవుల తీసుకొచ్చి పట్నంలో పెట్టి పెళ్లి చేసి వాళ్ళకు అన్ని మనము ఇప్పుడు పెళ్ళిలా కొడుకలా పెరుగుత ఆపిస్తారు పెళ్లి కొడుకుపు ఆ సేమి ఆ అక్కడ కూడా దేవునికి అలా తాపిచ్చి తీసుకెళ్తారు అన్నమాట అచ్చం పిల్రీలా ఇస్తారు అది గట్టుమాలని అలా మాత్రమే చేస్తారం అండి అక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటిదంటే అక్కడ గుండం ఉంటది కానీ ఆ గుండెం అనేది కింద ఉండదండి
ఆహ
గుట్ట ఎ కాల మనం దానికి మెట్లుండవు ఏముండడువు జస్ట్ ఒక పాదాల అడుగులు మాత్రమే కనబడతాయి మనకు ఆ అడుగుల ఆసర వేసుకుంటేనే చేతులను మనం మనం బెండ్ అవవుకుంటూ చేతులతో బెండ్ అవకుంటూ కొండెక్కాలండి చాలా కొంచెం కష్టంగానే ఉంటాది ఒ అడుగు ఇటేస్తే లోయల పడిపోతాం ఒక్క అడుగు అటేస్తే అట పడతాం అ అట్లా అవునండి ఆ గుండెం గుట్ట పైన గుండెం ఉంటదండి గుట్ట ఎక్కాలండి ఫస్ట్ తేలినక చేయాల్సిన పని కుట్ట కడమే గుట్ట ఎక్కి ఆ గుట్ట ఎక్కాలి కన వర్షం నరు పడుదు మ అల్లా గుండం లే ఎ అంటే అబ్ గుండానికి కప్పుగా కొండనే ఉంటది అందులోనే ఆ అందులోనే నీరు అసలు అది ఈయొక్క మాయ ఆ నీరు ఎట్లా వస్తుందో తెలియదు ఎట్లా పోతుందో తెలియదు ని ఆ ఒక పదకొండు తాడి చెట్ల లోతు ఉంటద అని ఒక పేరు అయితు ఉన్నదండి అంటే మా పెద్దవాళ్ళు చెప్పారు ఆ అందులోకి దిగలేరు ఆ దిగలేరు జస్ట్ రుచివ నిల్చొని మన చెంబులతో స్నానాలు చేస్తాము కానీ చాలా రిస్క్ అండి ఎందుకంటే నీళ్ళతో ఉంటాం కదా జాగత మాత్రం లో పడిపోతామండి అందుకనే నేను ప్రధానంగా కానీ ఎవ్వరికి ఏం కనీయుడు అండి మల్లన్న దేవుడు మనం ఎంత నీతి గా పోతామో
అంటే మనం ఎంత భక్తి శ్రద్ధల తోనీ పో త్తమో దేవుడుంతా బ ఎంత మన నమో మంచిగా చూసుకొని మళ్ళీ మనను భద్రంగా ఇంటికి అనేది పం తారు
అలా అలా స్నానం చేసి వచ్చి మల్ల కొండ దిగి కిందికి వచ్చి మల్ల తడి బట్టలు ఉంటాయి కాబట్టి అవి తీసేసి పొడి బట్టలు వేసుకొని బోనం వండుకొని ఆడ పెట్టుకొని మల్ల గుడి గుడి లోపలికి వెళ్తే పట్టనం వేస్తామని చెప్తాం కదా అట్లా దేవుళ్ళలను
ఉ దా మళ్ళీ స్వామి మళ్ళీ స్వామి వారిని మనం దర్శ తనం చేస్ కొని మళ్ళీ ఇంటి ఇంటికి బయలదేరడం అంతేనా అండి చానా అమూల్యమైన మీరు సమాచారం ఇచ్చారన్ డి చనా చానా అంటే చానా అమూల్యం మైన సమాచారం ఇచ్చారు మీతో వచ్చి మాట్లాడి చాలా సంతోషకరంగా అనిపించిందండి ధన్యవాదాలు అండి